ఏం చేస్తున్నావ్
ఎం చేయలేదు ఇప్పుడే తిన్న
ఆహా ఎం
మాకేదో కిచిడీ అంట
నాకి ఎందొ పెట్నారు అ ఇప్పుడే లేచానా ఇంకా ఏం తినాలని ఉండదు
నేను నైటు ఒకటిన్నర వరకేం ఫోన్ చేసాను ఆ నైట్ ఏమో ఫోన్ చూడాలనిపిస్తది పొద్దున్నేమో మెలుకువా రాదు
ఆ
ఇంకా ఫస్ట్ ఏ వచ్చింది తొమ్మిదిన్నరకి అట్ల
ఆ
లై లేదు అట్లాగే ఫోన్ చూస్త కూర్చొన్న
ఆహ నేను ఇప్పుడు వర్కింపు చూసిన ఇంకా ఇంకా చాల
నేను సగమ్ దానికే తెలుసా ఒకటిన్నరకైనా ఫోన్ ఆపి పడుకునింది
ఆ
ఇం పొద్దున్నే ఇంక మా అమ్ బర్రలికాడికి పోవాలని చెప్పి ఇంకా మా అంత కూచ్చేతే వీడియో కాల్ చే మ ముగ్గురకి
ఆహా
ఇంకా అది మాట్లాడేసి ఇంక తర్వాత ఇంక మా రూమ్ లో ఒక అక్క తెచ్చినింది ఫుడ్
ఆహా
అది ఏంటి కొంచెం ఘాటుగా ఉండింది అది కొంచెం తిని ఇంకా నిన్న బయటికి పోయినప్పుడు అరటికాయలు వేసుకోంది
ఆహా
ఆ బనానా ఒకటి తిన్నాను
ఆ
మధ్యాహ్నం సాంబార్ పెడతారు
ఓ
ఇంకేం చేస్తాం తప్పదు ఎదో ఒకటి తినాల్
ఇంతే ఏదో ఒకట్ కడుపు నింపుకోవాలి.
హ్మ్మ్ మీకేం పెట్టినారు.
మాకు అంతే ఏదో పోహానో ఏదో పెట్టినారు ఏమ్ నేను బయటది తెచ్చుకున్నాను ఏవోది అని ఇ స్నాక్స్ ఉన్నాయి కొన్ని అయి తిందాం లే అని
ఉమ్
హ మధ్యాహ్నంగా ఇంకా ఎక్స్ అన్న కొనుక్కు తెచ్చుకోవాలి బయటకి వెళ్ళి
ఉమ్ రోజు బయట తెచ్చుకొని చేసుకొని తినాలంటే కష్టం కదా
ఆ మల్లా ఏం చేద్దాం
ఒక రోజు అయితే
వీళ్ళకి ఒక రోజు అయితే అమ్ అనుకోవచ్చు వీక్ వీక్ బయటకి వెల్లి తెచ్చుకోవాల
మధ్యాహ్నం సాంబార్ పెడతారా
ఉమ్ సాంబారు అప్పడాలు కిందా నేను ఇందాక ఫుడ్ కి అదే కే అప్పుడలా పాకెట్ పెట్టుకోం అమ్మా అనే వస్తుందని మరేమో తెలిదు
అవునా ఏం అక్కడి నుంచే వస్తాయి అనుకుంటాము ఇంట్లోకి ఏమన్నా పెట్టుకునిందేమో అవు
అ ఏ మరి చఛాలనన్నాయి
ఏమో అయితే ఇక్కడ చేస్తదీ ఏమో ఆడ నుంచి ఏమి తీసుకొస్తారులే అని
లేకుంటే అక్కడ నుంచి అయినా తెచ్చేయొచ్చు చెప్పలేం
ఉమ్
ఇప్పుడు చేసిన పూజ అయింది
ఎక్కువ తెచ్చిన తర్వాత పెట్టుకునేక ఏమన్నా ఉంచిందో అంటే ఎక్స్ట్రా వచ్చుంటే ఉమ్ సాయంత్రం చికెన్ పెడతారా
అవునబ్బా అయ్యే ఏం తినలే తినేకేగా వచ్చింది ఏ ఫుడ్ కడుపునిండా తిన్నదేలే నేనయిత
ఏదో తినాలి కాబట్టి తింటున్నాం
ఉమ్
అ నేను అంతే
అంతే ఇంకేం చేయాలి తప్పదు
ఇంటికి పోయినాం అనుకో కొన్ని రోజులయితే అయితే ఒక వారం ఉంటాం తర్వాతయినా రావాలి
అది అంతే ఇంకేం చేద్దాం
ఉమ్
అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మంచిగా
వున్ కానీ అక్కడ మళ్ళీ కరెంట్ కి వైఫై కి అది ఇబ్బంది అవుతది మళ్ళీ
ఆ ఆ ఏమ్ లే ఇన్వైటర్ ఒకటి వైఫై పెట్టించుకుంటే అయి
ఆ ఏం చేయద్దాం ఏం చేయలేం
బయటికి పోలేదా
పోలేదు అదేందో రూమ్ లో ఉన్నప్పుడేమో ఎండ కాస్తుదా బాగా
ఆ
నిన్న సరేలే అని చెప్పి పొద్దు నించి రూమ్ లోనే ఉన్నాం కదా అని నేను మా రూమ్ లో అ క్క పార్కుకు పోదామని, పోతా ఉన్నాం
మ్మ్ హ్మ్
అప్పుడు మబ్బులేేసి చినుకులు పడ్డం స్టార్ట్ అయినాయి ఎట్లాగో వాన్ పల్ల పడుంటే తడిచిపోయే వాళ్ళం
అదే ఇప్పుడేమో ఎండ బా ఫుల్లు గా ఉంది
ఆ ఇప్పుడుంటది మళ్ళీ మనం బయటికి పోవాలని అడుగు పెడితే మాత్రం మబ్బులేసి
ఎస్తాయి
ఆ
అంటే వెదరు కూడా మని డిసైడ్ చేసేస్తుంది మీరు ఎట్లా వెళ్లరులే బే మీరెళ్లిన కూడా ఏన్ లాభంల్ళేను
మ్మ్ రూమ్ లో ఉన్నన్ సేపు ఎండగాస్తది మళ్ళీ బట్టలు ఉకినా కూడా మళ్ళీ ముబ్బుల వేసి ఉంటది
ఆ అదెందో విచిత్రంగా అన్సేపెండొచ్చి
మనం కామ్ గా ఉన్నంత సేపు కామ్ గా ఉంటది
మ్మ్
మల్లి ఏమో వర్షం పడుతది
మ్మ్
అ
అ
ఇంక రేపటి నుంచి పోవాలా
మ్మ్ ఏం చేయాలి పోవాలి తప్పదు బందే కూడాల్ ఫ్రైడే మండే కూడ హాలిడే ఇస్తే బాగుంటది ఓన్లీ
ఇంకెందుకులే వారం మొత్తం ఇస్తే బాగుంటలా
ఇస్తారా ఎందుకు ఇస్తారబ్బా వాళ్ళు నవ అనుకుంటానే కానీ ఇస్తారు కదా
కాని తొర్రగాయిపోతున్నాయి చాలా త్వరగా గడిచిపోతంది
ఇంకేంది కళ్ళు మూసు కళ్ళు తెచేలోపు వీక్ వచ్చేస్తాంటే ఇంకేం చేద్దాం చెప్పు
అదే కదా
మ్మ్
మ్మ్
ఎక్కడికి బోలేద బయటికి
యాగిండోల రూమ్ లో రూమ్ లో రూమ్ లో ఉండి ఉండి ఇంకా
తలనొప్పిస్తాది ఎక్కువ రూమ్లో ఉండి ఉన్
ఆహా రూమ్ లో ఉండి ఉండి అలవాట అయిపోయి ఈ మధ్య బయటకు పోయినానునుకో ఒక్కొక్కసారి అంటే ఒకసారి నార్మల్ గానే ఉంటది ఒక్కొక్కసారి బయటికి పోతే తలనొప్పి వస్తంది
నాకు ఎక్కువ రూమ్లో ఉంటే తలనస్తాది తెలుసా
అంటే మాములు తిరుగుతా ఉంటే బాగా గాలికిగాని అట్లాగా అంటే మనం ఇంటి దగ్గర ఎండకి కలిపి తిరిగే అలవాటు ఉంది కాబట్టి
ఉ
బాగుంటది రూమ్ లో ఉండి ఉండి అలాట్ అయిపోయి సడన్ గా బయటికి పోతే తలనొప్పి
నా చెకు రూమ్ లో ఉంద అకో ఎండాకాలం తగులుతనె కొంచెం బాగుంటుది
ఉహు
ఎక్కువ రూమ్ అంటే ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చాలా తలనొస్తది ఫుల్లుగా
పిచ్చి పిచ్చి పట్టిపోతది
ఆ
ఉ
ఉ లాల్ బకెట్ కు అనుకున్న పోలేకపోయాము
అది మాత్రం ఆసలు సంవత్సరం అవుతంది
సంవత్సరం కూడా అయిపోతది ఏమో మనం పోయేసరికి ఆవలే మళ్ళా ఆగస్టు కూడా వచ్చింది
అదే కదా మళ్ళీ ఫ్ల ఫ్లవర్ షో స్టార్ట్ చేస్త
శ్రావణంలో అప్పుడు పోవచ్చు నెక్స్ట్ మంత్ లో
ఉ అంటే ఆ దానికి మాత్రం కుదరట్లేదు దేనికి కుదిరిన
ఉ
ఉ
ఏ చూద్దాం దానికి ఎప్పుడు టైం కుదురుతదో
అదే కదా కొన్నిటికంటే పోవాలి అనుకుంటే
ఏమీ విప్పుతారో
పెండింగ్ పడతనే ఉంటది
ఉ వాష్ చేసావా బట్టలు
బట్టలు మొన్న వాష్ చేస్తున్నాను ఈరోజు చెయ్యట్లేదు పైనంత అందరు వాష్ చేస్తారు
ఉ ఫుల్లు ఉంటారు ఇంకా
ఖాళీగా ఉండదు
ఉ
మనం చేసేసిన కానీ నీకు దోసేస్తా ఉంటారు
ఉ
ఇంకా అందుకని రేపు ఇల్లుండియితే ఖాళీగా ఉంటుంది
ఉంటలే
వాష్ చేస్తున్నాం అనుకో ఎండగానే వస్తే ఎట్లాగా ఆరిపోతుంది పై తోయ్యారు కదా
తోయ్యరు కానీ రేపు అందరూ ఆఫీస్ కి వెళ్తారు కద ఇంకా ఖాళీగా
ఉ ప్రశాంతంగా ఆరేసుకొని
ఉ
ఉ ఉ
మరి మీకు చికెన్ ఎప్పుడు
మాకు సాయంత్రం పడతారు ఈ రోజు
నువేనం నతువ సేను రైసు
చపాతి
అచప్పత మ బా సడాయా
మందంగా ఉంటది పిండి పిండిగా ఉంటే
మాతే బతే కొ బాగా చేస్తకు అసలు ఉతుిన బేవ పలా
కొంచెం ఆయిల్ వేసి గాని కాలిస్తే తినొచ్చు
ఆ
ఉం అది గూడ వేయరు
హమ్
ఉం ఆయిల్ వేస్తే కొంచెం చ చికెన్ అన్ అంటే రైస్ లో తినలేకపోయినా
ఉం మాముూలుగా అయిన తినవచ్చు
ఉం ఎం చేస్తాం
ఉం అవును
ఉం ఇంకా రైస్ పేడతాను
ఆ
ఉమ్ ఆ చికన్ కూడా ఎంత రెండు మూడు పీసులు వేస్తారు చారువ మాత్రం పోస్తారు
ఉం వాటర్ ఎక్కువ ఉంటధి దాంట్లో
ఉమ్
అది కూడా మసాలా ఉంట ఘాటుగా వేసింటాడు అది
కారం తెలీయదు గానీ మసాలా తెలుసు
మసాలాలు ఎక్కువ తెలుస్తాయి గా గాటు
ఉమ్ మళ్ళీ కారం వేస్తారో వెయ్యరో తెలిదు కారం తెలీదు
కారంమి మసాల నాాలు ఉంట కారంమ ఆదు వేటిని వీ కాదుగా అంలు కావాల
ఉం అ
ఉడకలేదు ఇక మసాలాలు అదంటే ఇంటి కారం అదే ఒక్కసారి లవంగాలు ఉంట
చెక్క మొగ్గ అల్లం వెల్లుల్లి బిర్యానీ ఆకు ఇఎన్ని వేసే ఈవన్ని వేసేస్తారాన మాట
ఉమ్
బిర్యానీలో వేయ్యల్సిని కూడా దీంట్లోనే వే
మత్తంటికి పోయిినప్పు వ చేేసి
బిర్యానీ మాత్రం చేయరు
అవు ఏకు విశల్ ఇ చే త
ఉమ్
గట్లనే
ఎప్పుడో ఒకసారి చేస్తారు
ఎ
ఉం అదిగాక ఈ మధ్య అప్పుడు గ్యాస్ షార్టేజ్ వచ్చింది అప్పటి నుంచి ఏం చేయలేదా ఇంకా ఉన్నాయని చెప్పి నెలకు ఒకసారైనా
పెద్తంద
ఆవ్
హ్మ
ఇప్పుడు అసలు లేదు
హ్మ
హ్మ
అవు అ దాని బా మీకు ఇద న చేసపో అ సక్తి పతుది కదా మీీకు
అవును చికెన్ తక్కువ పడుతది రై చపాతీ చేయని వసరం లేద అప్పుడు
అప్పు అయిక ఒకటటి కొంచెం ఎక్కువ చే అంతే అంతే ఒక రెండు ఒక నాలుగు గిన్నలు ఎక్కువ వేస్తే ర
హ్మ చికెన్లో నీకు అంత పట్టదు కదా
నేవున్నా నిట్ మక్కతే టస్ ఇ
హ్మ ప్రాసెస్ అయితే కొంచెం కాష్టం ఈ చపాతి మవ అంతా చేసేసార అది కూడా అయిపోతది కదా
హ్మ వీక్ వీక్ కర్రీ చేసి చపాతీ చేసి అంత టైమ్ అనే
ఆ ఆ టైమ్లో అయిపోతుంది
హ్మ
హ్మ కానీ చెే నేను చెప్పిద్దాన్ని నను ఫిజికల్ చేపిస్తారు మన్నీ
ఎదురుూట మా వీ ఎడుా
హ్మ
హ్మ
పోవట్లేదా ఇంటికి
ఇంటికి పోలా పోతా వినాయక చవితికి అట్లా పోతా
ఉహం
ఇప్పుడు పోయినామ అంటే మనం పోతే ఏమో నెలకి ఒ పదిహేను రోజులు సండే రాబుది కాదు
నజకి అంత ట్రైనింగ్ అంతయియితే పో
సండే ఏపీఎన్కుంటన
హ్మ